నమస్తే
హ్మ్ మ్మ్ ఉండే ప్రదేశంలో ఏమి ఆహారం పెట్టారు మీకు
తెలియదండి బాబు నిద్ర వస్తుందండి నాకు
నిద్ర వస్తుంది మళ్ళీ నిద్రపోతు ఉంటారండి మీరు బలే తినకుండా బలే ఉంటారండి మీరు
మన బాధ కూడా అదే అండి
హ్మ్ టైమ్ కి తినాలండి
అవునండి మీరే చెప్పాలండి మేమే వినాలండి
ఏమండి
ఏం లేదండి
హ్మ్
హ్మ్ చెప్పండి
నేనేమైనా కధ చెప్ ప్పచ్చుగా
మాకు కత్తలు రావడం రాదండి మీరు చెప్తే వింటామండి
నిన్న మీ స్నేహితురాలతోనిఎన్ని ఎన్నిసార్లు మాట్లాడారండి
నాకే గుర్తులేదండి
పన్నెండు సార్లు మాట్లాడారండి
హ్మ్
తరువాత మీరు మూడు సాలె మాట్లాడవు
పర్లేదులేండి ఇప్పుడు చెప్పండి బాబు ఎందుకు అలుగుతారు
అలాగేమండి మీరు మమ్మల్ని స్నేహితులు అలా చూడట్లేదండి
అవునండి మీరు మా స్నేహితులు కాదండి
గదే ఎందుకండి ఎందుకు కాదు
అది అంతేనండి
కాదండి
ఈగ ఈగ ఈగా మైనేమి ఈగా అవునండి ఈగ కుడోతే నొప్పి అవుతుందండి గపోయి
ఎందండి
ఈగ కుట్టింది నొపస్త నోపి వస్తుంది అండి ఈగ కుటంటే
ఈగుడితే చిుట్కాలు చెప్పానా
చెప్పండి
ఆవును మీ చేయితిని కుట్టుమను
ఏం చేసాండి
స్నానం చేసి ఈగలు కొట్టు అండి
చి మాకు అలవాటులేదండి
మాప గబ్బండి మీదాట
సరే అండి సరే
ఉమ్మ్ మేము పొద్దున లేచి కార్యకలాపాలన్నీ చేసుకొని మా మిత్రురాలికి కషాయం చేయించానండి
హా మీ ఇలాంటి గొప్ప వాళందరు ఊ
ఇగ నను తిడుతుందండి
మీకు బుర్ర లేదంట లేదంట కదండీ బాబు
మాకు చెప్పలేదని ఎలా చేయాలో
మీకు బుర్ర ఉంది కదండి ఫస్ట
మా బుర్ర మొగాల్లో భద్రంగా ఉందండి
అది మా కూడా తెలుసు అండి బాబు
ఊ లేదు అంటారు మళ్ళా
మోకాల్లో ఉందని తెలుసండి మామూలుగా లేదు కదండి
మీ స్నేహితురాలు మా గురించి ఏదో మంచిగా చెప్పారన్నారు చెప్పొచ్చు కద అది
మామే కదండీ ఇప్పుడు అది చచ్చి చల్ స కాదు
నిన్నండి
అది చర్చించే సమయం ఇప్పుడు లేదండి
చెప్పండి
అ ఇంగేమ్ లేదండి
అవు నువ్వు వాళ్ళని మంచి చూసుకుందమంట
అవునం మీరు చాలా మంచి వారని చెప్పారండి
ఉమ్ మేము మామి మా ఇప్పుట్టాంచ స్నేహితురాలు ఇంటి స్నేహితురాలు
ఉమ్
అందరు డప్పు కొట్టుకునేవాళ్ళే ఆమె ఏమో గాలి తీచేసింది
ఎవరండి
మీ స్నేహితురాలండి
ఎప్పుడు గాలి చేసారండి మీకు
అదే అండి నేను మోటివేషన్ ఇచ్చేవాడినండి
ఉహు
అదన్నా మీ దగ్గర మీ స్నేహితురాళ దగ్గర తప్ప అందరిక కూడా మోటివేషన్ బాల్స
అని ఎందుకండి అలా మోటివేషన్ ఇవ్వడం
అది మా ఫ ఫ్యామిలీ ఆచారామండీ
మీ ఆచారం బాగాలేదండి బాబు
ఉమ్
హు హు హుహు
నైట్ బలేవందండిరు
ఉమ్ నినుకండే ఏమండే హు హుమ్మ్
సల్లగలా బయటపోయి
ఎవరితోండి
మా ఫ్రెండ్తో పోయానండి వాడేం వేడి వేదిగుంటాడు
అప్పా అదృష్టం అం అదృష్టవంతులండి మీరు వేడి వేడి ఫ్రెండ్ ఉన్నారు మీకు
మంచిగా నేను మాతం మా ఫ్రెండ్ది ఒక దాన్ ఒక ఉంటరు ఒక చేతిని టచ్ చేశానండి
చాలప్పడి సామీ
వేడిగా ఉన్నధండి నే చలికి ఉణకుతా ఉంటే వాడేనకాల ఆడుకుంటున్నడుండి
ఏమ ఏం ఆడుండి ఏం ఆడుకుంటున్నడుంటే
వద్దులే అండి దాని గురించి ఎందుకునండి మళ్ళీ కుడుతున్నాడండి
మీకు వాహనం నడుపుడు రాదంట కదండి
ఎవరన్నీప్పింది లైసెన్స్ ఉందండి నాకు
ఆయన కూడా రాదంట కదండీ
సర్ ఏయిర్పోర్ట్ కిల్లీ ఏర్పోర్ట్ దగర ఏళ్లి నా సెహితురాలు సెహితుడికి విలామ విమానం నాలుగు చూపిస్తే
ఉమ్
నేను ఎక్కి చూసేలోపల వెళ్దాం వెళ్దాం అన్నడండి ఎదవా
వాళ్ళు అనకండి పాపం అండి వాళ్ళకి ఏం పార్ బావులమో తెలియ కదా
ఉమ్
వాళ్ళ బాధను మీరు తోటి మిత్రులుగా అర్థం చేసుకోవాలండి
రాత్రికి ఒకరు మోటివేషన్ ఇచ్చారండి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడికి
హమ్
అవున్ వచ్చాడు అడిగాడు మోటివేషన్ ఒక ఉపాయం ఇచ్చా
హ
ఉపాయం చేద్దాం రా నన్ను అడుగతాన్నాడు
హా హా
అవసరమా వాడిదతే నేను ఎందుకు కష్టపడాలి
నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందింటారు కదండి నోరు ముసుకో
వచ్చిందన్న నాకు యాభై శాతం అయితే నేను ఉంటా
హమ్ మీకు అలా ఇవ్వరు కదండి అలా ఎలా ఇస్తారండి మరి
హమ్ అబ్బాయి చెప్పాడు
హ
తేల్వ ఉంటే ఉమ్ మీరు అలా పన్నెండు పైన ఏళ్లి పొద్దున్న ఎనిమిది వరకు చేసుకుంటా మీకు పదమూడు వందలు పద్నాలుగు వందలు వస్తాదని చెప్పాడు
ఉ
ఉ వెల్ బావుల్ డబ్ వెల్లుడొచ్చు
ఓకే
అతను అవసరాన్ని డబ్బు మణి డబ్బులు వచ్చేంతవరకు ఇల్లానే ఉండొచ్చు
ఉ ఎం చేద్దండి అందర్ మీలాగా మంచోళ్ళు ఉండరు కదా
ఉ
ఉ
అవసరానికి కష్టపడాలండి కూర్చొని రావాలి అంటే ఎలా వస్తది
హు అది వాళ్ళకి తెలియాలి కదా అండి
ఉ
హు
చెప్పండి
చెప్పరండి పోవ మాగా ఉ
రాత్రి మా ఎదురు ఇళ్ళు ఎదురున నివసించే ఆంటీ మాకు మంచిగా చెప్పడే కాకుండా అది వేంచి ఇచ్చిందండి అదే నాకు కామెడీ అనిపిస్తంది
అదృష్టం వంతులండి మీరు ఆంటీలను కూడ వదలట్లేదండి బాబు
వదలేదంట కదండి అవి ప్రేమగా మంచిగా చేయిచ్చింది
అదే అండి మీరు ఆంటీలను కూడా మంచిగా మంచిగా మాట్లాడుతున్నరండి అంటున్నానండి నేను
అంటే అండి మా రూమ్మేట్ వల్ల పిన్ని అండి
అలాగా అండి ఓకే అండి ఓకే
మీరు నవశిస్తున్నాం ఆ బిల్డింగ్ ఓనరు మీతో బలే మాట్లాడతారండి అది కాదే ఆ పాప
ఉహ్ మై అమ్మగారు కూడా అంతగా మాట్లాడరండి
అవునండి కూర్చోబెట్టి మరీ మాట్లాడతారండి
అదే కదండి బాబు
ఉ మీ తమ్ముడు వాళ్ళ తమ్ముడు అక్కడ కూర్చొని ఏం చేస్తన్నాడు అమ్మాయిని చూసుకుంటున్నాడా
అవునండి స్వామి ఎప్పుడు అమ్మాయిల పిచ్చే
ఆ తమ్ముడు కాదండీ ఇగ
ఉ
మీ నివాస గృహము నందు ఉన్న తమ్ముడు
నా నివాస గ్రహమ్ గ్రూహమ్ లేదండి వల్లే
చూన్ లేదా
లేదండి
అవును ఏమండి వయసులోనే ఉన్నాడా
ఉ ఎందండీ
ఆ వయసు చూస్తారండీ మీక్ తెలీదు ఏమో
ఏమో అండి
ఉ సరే అండి మేము ఉంటాం
ధన్యవాదాలండి
ధన్యవాదాలు అండి